ఇది ఫస్ట్టు వేద స్కూల్ అన్నిడించి సినియర్ వేత మస్ వేదవాస అని స్కూల్ ఉన్నింది
వేదవాస ఫస్ట్ మీ మీ స్కూల్ లో న్యూ కంటే చెప్పు పూ రే నువ్ ఎవరన్న అడిగితే న్యూటెన్ అన్ చొప్పకుర నవతరు టెన్త్ అని చెప్పు ఆట్లే జప్తాడా కాక నోట్
సీనియర్ నిజంగా న్యూటన్ దంట సీనియర్ మా స్కూ రైడొ
ఏంది చెప్
నేను చెప్పేది ఇనండి ఇప్పుడు మీ టెన్త్ ఆహా ఇప్పుడు నీ టెన్త్ అనుకో మీరు నైన్త్ ఎగ్జామ్స్ గానీ అయిపోయినాయి ఇప్పుడు మీ మీ టెన్త్ సిలబస్ స్టార్ట్ చేస్ నారు ఇప్పుడు మిమ్మల్ని టెన్త్ అని మమల్ని టెన్త్ అంటే బాగుండదనీ చెప్పి మీ న్యూ టెన్త్ మా టెన్త్ అట్ట అంటారు మా సైడ్
ఎగ్జామ్స్ అవ్వ ఇంగా నాయిన్త్ ఎగ్జామ్స్ అవ్వలే కాబట్టి స్టిల్ దే ఆర్ నాయిన్త్ తే ఇంగా నువ్వు ఎగ్జామ్స్ రాస్ నా రాకపోయినా నీకు టెన్త్ అప్ టు నీకు ఎగ్జామ్స్ అయ్యేదాకా నైన్త్ యా అత్తమైన్
అయి అయ్యా అయ్ ఏమన్ ఫస్ట్ ఇయ్యి అయితే ఎగ్జామ్ పెడతారా
యాన్యువల్ ఎగ్జామ్స్
యానువల్
ఫైనల్ ఎక్జామ్స్ అన్యువలే
ఏదుస్ అమ్మ నిన్ను చూస్తే ఎస్త నా శశి లేదా
సమ్మిటీవ్ అసెస్మెంట్ టా మన్ మన మనం మనకు ఆన్యువల్ ఎగ్జామ్స్ఏ కదా నన్నుడిగింది వీళ్ళని ఏదో ఏదో అంటారండి వీళ్ళకి టేస్ స్టార్ట్ అయితుందండి
మరిచే పోయిన
పెడుతుండ్రీ ఒకటి ఆఫర్లీ ఒకట్ టి ఆన్వల్ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ మీకేం పెడ్తాన్రు మాక్ అర్ తల్వలేనిది ఏందో ఎస్ తో స్టార్ట్ అయితది అంట నేమ్ సమ్మేటివ్ నేను సమ్మేటివ్ అంటే కాదంట
ఈ యాదో వస్తది
ఏందో మీరంతా వింత స్కూల్ లాగున్న ప్రిన్సిపాల్ ఎవరు ఇట్లా పట్కారారా ఆయప్పని ఒకసారి చూస్తా
వీఆర్ రెడ్డి వీఆర్ రెడ్డి ఆయన పేరే వీళ్ళు వీఆర్ రెడ్డి వీఆర్ అనీ పిల్
పేరు తగ్గట్టుగానే పెట్టీనాడులే స్కూ స్కూల్ గూడ
సీనియర్ హైలైట్ గా చదు చదువుతారు సీనియర్ అ వాళ్ళ భార్య నవీ నవీన్ ఏం పేరు పేరు నవీనా
నవీనా అవి నావేవి తెలుగు పేరా ఉ ముస్లిం పేరా నవ్య నవీనా అనేది హిందూ నేమేం రా నవ్యద్ ముస్లిం పేరు
ఫస్ట్ తెలుసు నాకి
ఉ చెప్పప్ప నువ్వు గొప్ప గొప్ప స్కూల్లో చదివిన రా మీరంతా అయ్యయ్యో
మా స్కూల్ లో
ఉ
జనాలు సరిపాలేదు అని చెప్పి కాలేజ్ కొనేసాడు
ఉం
ఆ కాలేజు ఆ కాలేజ్ బందైనక సర్ మాల బాగా జనాలో మల్లా దైనిక్ పైన ఓ ఫ్లోర్ కట్టించినాడు
ఆ
ఏ ఆ నాలుగు ఐదు ఫ్లోర్ ల్లో
ఉహుం
టంటే రైస్ కు లో రైస్ చేస్తాము
హ్మ్మ్
నైట్ అయితే హోటల్ నుంచి పప్పులుదేమని బైక్ ఇస్తాడు సారు పొయ్యడు గమ్ము పోతామా ఇయ్య ర్రాయ్యి ర్రాయ్యి అని పోతాము
ఆ
వచ్చేది పిరిగుడు సమా లేదు లేట్గా వచ్చేది
ఉం
ఇంకా తర్వాత గా చి క్కనంటే ఇంక మేడం చక్కర ఇచ్చేసిరా మని మార్నింగ్ పంపిస్తాడు
ఆ
మార్నింగ్ పప్పించాడు ఇంకా నేను గమ్ము న ఉంటన మా ఊరి మీందుగానే మా ఇంటికి పోయి కొంచెం మీటింగ్ పెట్టి మళ బోయ్యి అయి వచ్చేసి మళ్ళా ఇంటికి వచ్చేది రెండు నిమిషాలు ఉండేది మళ్ల ర్రయ్యి య్యి నా మల కాలేజ్ కి ఈ స్కూల్ కి పోత
ఆహా
పెద్ద లేట్ అంటే
ఆ
సయవ బండి ఆగిపోయింది స మధ్యాల అనేది
అహ
నా తర్వాత సీనియర్ చికెన్ చేస్తది మళ్ళా చికెన్ అతుకచ్చేదానికి ర్రాయ్యిన పోయి మళ్ళ అతుకస్తాము ఐదు కిలోమీటర్లు ఉంటది మా ఉరికి అదే సారలో ఊరి ఇ ఇది మ ఇదికి అన్న పోయి తెచ్చ ఏది చికెన్ చికెన్ ఇప్పుడు చూడు అందర చికెన్ వడ్డీ చేస్తాము
ఆ
వడ్డిచ్చేసి లాస్ట్ లో మేము కూర్చొని చికెన్ మిగులుతంది కదా ఏది కమ్మా గమ్మా గమ్మా తినేది
ఆ
అబ్బ ఎంతనే టన్త్ టన్త్ ఎ సీనియర్ అబ్బా
అంతే అంతేలే
ఊ
కామెడీరా మి స్కూలు
ఉహు హు
న్యూటెన్ తంటనే ఇవార నడితే నైన్త్ తంజప్ న్యూటెన్ తంజప్పకు
అయో
నైన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతే దె ఆర్ ప్రమోటెడ్ టు టెన్త్ తర్మాట
సరేలే ని నేను ఇప్పుడు మీరు బుష్ బుక్ స్టాల్ విఈ న్యూ టెన్త్ బుక్ బుక్స్ ఇడి అని అడగండి పలగడ్ టెన్త్ బుక్ సీకంటే నా పేరు మర్చుకుంట పదం పండి
మ ఓల్డ్ టెంతంటే ఏం బుక్స్ ఇస్తారు అది నవ్య న్యూ టెన్త్ ఉన్న చోట ఓల్డ్ టెన్త్ గూడా ఉండాలి గద నవ్య హా చెప్పు మల్ల న్యూ టెన్త్ ఉన్న చోట ఓల్డ్ టెన్త్ గూడా ఉండాలి గదా
మీది ఆ విజ్ఞాన్ స్కూల్ గదా విజ్ఞానా
మాది విజ్ఞాన్ స్కూల్ లో
విజ్ఞానేనా
జ్ఞానే
ఎంటగా జెప్నా జూడండి ఆ స్కూల్ లో ఏబిసీలు రావాలకయి
మా హెడ్ మాస్టర్ ఏ బి సి డి లు రాకనే మేము అందుకే ఫస్ట్ ఎల్కేజీ యూ కేజీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ చదివినాం మీ సార్ కు అన్ని ఒచ్చు గాబట్టి
ఎందులో
ఆ
మీక్ టెన్త్ లో ఎన్ని మార్క్స్ ఇంగ్లీష్ లో
చ్ మేమంతా
ఉ అందుకే మీరు అట్ట ఉండింది మీ స్కూల్ అట్టే ఉందిలే ప్చ్
సార్ ఇద్దరం ఒక హాఫ్ అన్ అవర్ నవ్యకు ఇంగ్లీష్ లో బానే వచ్చింటాయ్ నవ్య ఇంగ్లీష్ లోని ఎన్ని నీకు టెన్త్ లో నైంటి సిక్స్ అంటా
త్రీ నాట్ కన్న సిక్ నిజంగా నైటీ సిక్స్
నైటీ సిక్స్ అన్నావు వీడికి ఇంగ్లీష్ లో నైన్టీ సిక్సా, ఎట్లా వచ్చినయ్ రా నీకి
శీను నీకు చెప్పిన కదా శీను టాపర్ నేను బాగా బట్టిగనం పట్టిన అదే పనిగా ఇంగ్లీష్ గ్యమరు ఇంత బుక్ తీసి, ఇంత బుక్ ఇచ్చినారు
క్వశ్చన్ బ్యాంక్ లాగా
ఆ ఉ బుల్లెట్ బుక్ కాదు సీను ఇది ఏదో క్వాషన్ బ్యాంక్ లాగే అని అంటారు అనుకో
ఆ
ఆ బుక్కు నిండా వద్దని లేస్ ఆ బుక్కే మాకు రెండు అంటే మూడు క్లాసులున్నాయి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఒకటి
ఎన్ని వచ్చినయి నీకి టెన్త్లో మార్క్స్
సో ఫోర్ ఫోర్టోన్ టీ త్రీనో ఫోర్ వన్ టూ నైన్
నీకెన్ని నవ్య నీకెన్ని టెన్త్ లో
ఐదు వందల్ దాటి ఉంటాయిలె
నాలుగు వం వందల అరవై నాలుగు అక్క
ఆ అంతే నా ఓ నా కన్న ఓ యాభై మార్కులు ఎక్కులే
హ్మ్ ఐదు వందలొచ్చిన బావుండు కదా
నేను ఇంటర్లోకి పోయి చెడిపోయిన సీనియర్ కానీ బాగున్నా యడ్నో
ఇంటర్లో చెడిపోయినా సీనియర్ నేను అని ఇంటర్లో ఎన్ని వచ్చిండా
ఇంటర్లో ఫస్ట్ ఫోర్ వన్ ట్వల్ వచ్చినయి
బాగొచ్చినయ్ కదా ఫోర్ టువెల్ ఫస్ట్ ఆ
ఇంగసా మొత్తం కల్సి సెవన్ నైన్టీ నైన్ వచ్చాయి. సెకండ్ ఇయర్లో త్రీ హండ్రెడ్ సమ్థింగ్ వచ్చుంటయి అంతే త్రీ సిక్స్టీ ఇనాఫ్ చాట అది అది మె ఏం నా సౌండ్ మీద వేసిందిగ
ఐ ఆహ ఏవి సప్ ప్లీ పడిండ్లేదా.
సప్లీ ఏంపడలేదు నాకు ఫస్ట్ టైమ్ కెమిస్ ప్లీ బడిన్దాడా
ఇడనా ఓ క్లియర్ చేసుకున్నావా కెమిస్ట్రీ ఎన్నోచ్ చినాయి.
ఫైవ్ ఫైవ్ వేసినారు అంతే ఎక్కువ వెయల సప్లీ రాసే వాళ్ళుందరికి ఐదే ఎస్ స్తారంట.
ఎందుకు
తెలిదు అది ఎందుకో
ఫైవ్ కి ఫైవ్ పాయింట్స్ వేస్సారంట నవ్య అ నిక్ పాసె ఫోర్ పేయిలు పాసె ఫైవ్ నుంచి
అదే అందరు ఫైవ్ వేస్తారంట.
ఆహా ఎందుకలా
ఏమో సీనియర్లు అడిగిన్నా నేను అంటే సప్లీ రాసేకి వచ్చిల్లె వాళ్ళందరినీ
ఆ
వాల్ చెప్పినారు. ఫైవ్ ఫైవ్ ఇచ్చేస్తారో నేను ఎంత బాగ రాశిన ఆ
ఉహ్
ఆ
లేవు కదా లాస్ట్ సెమ్లో
ఎ నో
ఉ సప్లీస్ పెట్టుకోద్దండి.
ఊ ఊ
ఆ మల్లా కష్టం అయితది.
ఈసారి మ్యాస్ అయిపోతే గోవింద హరిగోవింద అంటాం మళ్ళా
ఏమీ
నాకు మ్యాథ్స్ మీంద ఇంట్రెస్టే పోయింది అసలు మా సారు ఉన్నప్పుడే మ్యాథ్స్ బాగా చెప్తాన్నాడు.
ఇంగిదేనేమో గద మీకు టూ టూ లోనే కాదా లాస్ట్ సేమ్ బ్యాచ్
ఆ ఇదే ఫోర్త్ సెమ్
నార్మల్గా అయితే టూ వన్ వరకే ఉంట్ న్టీయం.
తిరుపతి గల్ల తిరుపతిలో గొల్లిపల్లి సి సిద్ధార్ధ అని కాలేజీ ఉంది సీనియర్.
ఆ
దాంలో జదివినారు మా వాళ్ళు వాళ్ళ కండోనేషన్ ఎంతో తెలుసా ఐదు వేలు పది వేలంటా. అరవై కన్న తక్కువ వుంటే
ఆహా
డవ అరవై ఐదు కన్నా తక్కువ ఉంటే
ఆ
ఐదు వేలు
మ్మ్
అరవై కన్నా తక్కువ ఉంటే పదివేలు
మన కాలేజ్ లో ఎంత కండొనేషన్ ఫీజ్
మనకు మనకు కాల్ జీలో థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంతే
ఆహా
హ్మ్ వాహ్ ఒకరికి మూడు సప్లీలు ఉన్నాయ్ ఆ అయి మూడు మ్యాసే అంట
అచ్చయ్యో
ఎమ్ టూ ఎమ్ త్రీ ఎమ్ ఫోర్
ఆ
వాడు ఇంత గర్వంగా చెప్తాడు నాకు కెమిస్ట్రీ ఉంటేనే నిద్రగా రాలా ఒక రోజు ఎందుకు పెట్టుకొన్యార ఎందుకు పడిందిరా నేనే ఆలోచించుకుంటా ఆలోచించుకుంటా నిద్ర పేయిన. వాళ్ళ్ కానీ బా ఏమి తిరుగుతారు బయట బండ్లు ఏస్ కొంటారు ఓకే అట్ట పోతారు తిరుమల అలా పోతారు
ఆ అ అయిపోయింది టైం అయిపోయింది చూడు
అవునా నేం మల్లజేస్సా బై